నమస్కారాములండి
నమస్కారం అండి నాకు ఎందుకో నిన్ను చూడంగానే నీకు ఒక ము ముద్దు పేరు పెట్టాలనిపిస్తుందండి నాకైతే అసలు
ఎందుకండి ఏం పేరు పెడతారు చెప్పండి ఏం పేరు పెట్టాల అనుకుంటున్నారు మీరు మాకు
నేను చిట్టి అని విలవాల అనుకుంటాన్నానండి
ఎందుకండి
కా నిన్ను చూస్తే మా ఇ మా చిన్నతాత కూతురు గుర్తొస్తుందండి
చూలేదు కదండి
మాట్లాడే విధానము అవన్నీ చూస్తుంటే అలా గుర్తొస్తున్నావండి మా చిన్న తాత కూతురు కూడా అలాగే మాట్లాడుతుందండి
అవునా
హ చాలా బాగా మాట్లాడు
చ్చారా చూసారా గుర్తుందా
ఏంటిద అండీ
అంటే మీ అక్క వాళ్ళకి అట్లా అయిందని
ఆ
ఎందుకండి ఏమైంది అసలు మీకేమైనా తెలుసా
ది అంటే కరెక్ట్ రీజన్ అయితే తెలియదుండి అంటే మా ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేసి మా నాన్నమ్మ చెప్పిందిండి నాకు చాలా బాధ అనిపించిందిండి ఫోన్ చేసా ఫోన్ చేద్దాం అన్న కూడా చేయలేని దు ఉందండి ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడానండి నాకు మా అక్క మా అక్క ఎలాగ ఉండేది అంటే మా అక్కంటే ఆమె నాకు ఎలాగైతుందంటే మా మేనత్త ఉంటది కదా అండి
అవునండి అవును
మా మేనత్త వాళ్ల కూతురూ వాళ్ళ అమ్మా చనిపోయిందిండి మా ఇంట్ ఇంటి దగ్గర అంటే మా నానమ్మే పెంచింది అండీ వాళ్ళని ఆ మాకు అక్క బావైద్ అంటే అడాబిడ్డ అవుతుంది కానీ నేను అక్కని వెలిస్తా
అవునవును
కక్కలి అయితే ఇంకా బా అదేంటది అక్క బావ ఉంటారండి వాళ్ళు చాలా క్లోజ్ అండి మా అక్క అయితే చాలా క్లోజ్ చాలా బాగా మాట్లాడే సొంత అక్కచెల్లి లా ఉండేదండి నాకు చాల ఏడుపు వస్తుందండి వత వార్త వినకనిచ్చి అస్సలు నిద్ర కూడా
కాదండి అవునా ఎందుకు అసలే అంటే నీ ఏం అడగలేదా నువ్వు ఎందుక అలా అయింది అనేసి
లేదండి నేను మాట్లాడలేదండి వాళ్ళ అంటే మా అత్తమ్మతో మాట్లాడిందండి మా నానమ్మ మా అత్తమ్మతోటి మాట్లాడిందండి.
అవునా
మ్
ఈ మధ్యలో మీ ఇంటికి కూడా చెప్పేదింటారా
ఉ
ఈ మధ్యలో మీ ఇంటికి కూడా వచ్చిందంట కదాండి?
అవున అండి ఏమో అండి మరి నాకు తెలివదండి.
అవునా అయితే మేము ఒక రోజు విములవాడ పోతుండే అయితే మీ చుట్టాలే అనుకుంటా వచ్చు స్తారు ఒక రోజు ఇంటికి
అవునండి ఏమో మరి తెలివదు నాకు
ఎంత ఫీల్ అవుతున్నావు అండి చాలా సంవత్సరాల తర తయారయందండి నాకైతే అసలు తలుచకున్నానే ఎలా అనిపిస్తున్నాను నాకైతే అసలు
అయ్యో అంటే ఒక కొడుకొకబిడ్డయి ఉండి మంచిగుండట్లుంటే
అవునండి నే చాలా హ్యాపీగా ఫీల్ అయినండి నాకు కాకున్న కూడా ఆమెక అయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే
అయ్యో అవునా
ఆ
వాళ్ళ మర్ద్దల్కండి
వాళ్ళ మాద్దలకి ఏమో అండీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కన ఉంటదండీ తను ఇయాల ఫో ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే మా అక్కు ఇప్పడు అక్క అన్నావు కాదనండి.
అవును అవునవును
ఆ తనే చూపిస్తదట చూపిస్తుందంటండి హాస్పిటల్లో
అవునా అంటే ఇంకేం తెలివదు ఇంగ ఎమ్ కాలేదండీ మీకు విషయం తెలుసా అండి?
అవున ఎంతైనా ఇన్ ఆ చెప్పండి
ఆ మీరెదో చెప్పబోతున్నారు కదా చెప్పండి మీరు చెప్పేది పూర్తి అయ్య అయిన తర్వాతేేనే జెప్తాను
ఇన్నప్పుడు నేను ఆమెకి మర్దలను ఐతాను కాకపోతే ఆమె కొత్త మరదలు వచ్చిన కాట్టి పాత మరదలు మర్చిపోదండి ఇంకా
అవునా అంటే కొత్తమ ఓ కొన్ని రోజులు లేండి ఏదైనా
హా కాపోతే నాకు అనిపించిన వరకయితే తన మీద మీద మీద ఉంది కాని నా మీద నై తే ఉందండి చానా మాఅక్క కి
అవునా
హ
ఐ యయ్యో ఏమైం ఏం ఏం చేద్దమండి ఈ లోకం పాడు లోకం అండి
అవునండి అది అందరికి తెల్వడం వల్లన ఎలాగో తెల్వదు గాని అలాగైయిందట్టండి పాపం
అయ్యో అందరి కి తెలిస్తే అంటే తెలుసా అండి అసలు అంటే మొన్న నేను ఒకసారి చూసాను అనుకుంటా మంచిగా అనిపించింది తెల్సా నాకు మంచిగా అయింది అసలు
అంటే అవుచ్చిదాండి
ఊ నేను చూసా అని చెప్తున్నా గా నేను చూసా మం చిగ అయింది
అవునండి నేను ఆమనే వచ్చింది తెల్సా అండి
అవును ఈ రోజు చెప్పారా మీకు ఆ విషయం
లేదండి మో నిన్న తెలుసనుకొంటా అండి ఫోన్ చేసి మాట్లాడ లేకపోతే ఆ అన్న ఉంటాడు కదండి ఎప్పుడు తెల్వదుగా అనేసి ఆలోచిస్తుందండి ఇదై పొత్తె ఫోన్ చేయా లింగా ఆ అంటే అందరు పని పోతారు కదండి మాంటే వెలుగు వాళ్ళకి అది లేదండి మాట్లాడుకోరండి ఎక్కువ ఎక్కువ మాట్లాడుకోరండి
ఊ హు
ఊ
ఎవరు లేనప్పుడే ఏయండి మరిగా
ఆ అంటే ఆక్క చేస్తదండి అప్పుడు అప్పుడప్పుడు చేస్తారన్ చేస్తదండి అయితే నాకు ఈ ఎగ్జామ్ గేమ్స్ ఉన్నప్పుడు ఒక రోజు ఫోన్ చేసింద చేసిందండి చేసినికి ఏమన్నా విష విసం ఉన్నాది దని అడిగిందండి కాపోతే ఇంగ నేనే నాక్ నా నోటికి వచ్చిందండి ఏమన్నా ఉందాక్క ఇట్లా అడుగుదామనేసి వచ్చింది గాని ఎందుకు పెద్దవాళ్ళని అలాగ అడగో వద్దు కదా అనేసి ఆగినండి నేను అప్పుడే కావచ్చాండి ఇంకా నాన్నమ్మకి
అహ
ఊ
ఇంకేంటండి ఇంకేంటండి విశేషాలు అంటే ఇది ఒక చాలా బాధాకరమైన విషయం మిమ్ మిమ్మల్ని అది అది చేస్తుండొచ్చు కొంచెం మీరు ఆ మూడు నుంచి బయటికి రావాలండి మిరిగా
రావాలండి కాపోతే రాలేకపోతు చాలా రోజులుగా నాకెంత ఫీల్ అయినా ఇప్పుడు అలాగ అక్కడ కూడా అలగా ఫీల్ ఇప్పుడు కూడా అలా ఫీల్ అయితుందండి నేనైతే
అంటే ఇ మనుషులన్నంక ప్రాబ్లమ్స్ కామన్ అండి అయన్నీ మనిషికి పుట్టిన మంచి ప్రతి ఒక్కరికి ఉంటాయండి ప్రాబ్లమ్స్ ఇగ దానికి మనం అంతా డీప్ గా తీసుకుంటే కొంచెం మన ఆరోగ్యమే పాడవుతది అన్నమాట
మండి ఎప్పున్నయ్ నిజ అంతతో అసలు నంచి వసిన ఏం బాగాలేదండి అసలు ఏది చూసినా ఎందుకో నీతోటి ఇవన్నీ షేర్ చేసుకోని అనిపిస్తుందిండి నాకె
అది ఎందుకండి నేను అసలు ఎవరో తెలవదు నాకు మీ అన్నీ మీ విశేషాలున్ని చెప్తున్నారు.
చెప్పిన కదండి నాకు ఒక అక్కలాగా అనిపిస్తుంది రండి మీరు
అవునా
నేమ్ గూడ వెట్టిన ఇంతవరకె న అంతగన్ మవ్వదు పెర్మినిసన్ సిట్టినేసి వేరు పెడదాం అనుకుకుంటున్నా అండి నేను
పర్మిషన్ గ్రాంటెడ్ అండి
థ్యాంక్ యూ అండి
కానీ నాకు కూడా చెల్లెలు లేరండి ఎవరు
నేను ఉంటా నండి చెల్ల లాగుంట, కోడలాగుంట అ అత్తలాగుంటా నీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉంటాండి నేనైతే
అంతేనాండి
అంతే అండి
బ మొత్త చాలా చాలా చాలా ధన్యవాదము అండి మీకైతే ఇంత మంచి మంచి ఏమంటారుదని అంటే ఎవరు ఉండరు కదా ఇంత మంచియా
ఏం పనత్ ఆ అవునండి మాకు అత్తలు చాలా మంది ఉన్నారు అంటడి చెప్ప లే నండి నేనైతే తలే
అవునా అంతమంది అత్తలు మరి ఏ కొ అంటే వాళ్ళ కొడుకులు చేసుకుంటారా అండి వాళ్ళ కొడుకుని
ఆల్రెడీ వేసుకున్నాండి ఒకత్త కొడుకును
మరి మీగతాత్తలు బానేవ్కుంటున్నండి
ఆ ఆ అత్త కొడుకులు చిన్నళ్ళండి నాకంటే ఇంకొక అత్త కొడుకు పెద్దోడు కానీ కొంచెం అయినియండి ఏమేమో అయినాయి ఏదదో అయిందండి.
ఉ హ
అ
మీ అత్తలకు అందరు పిల్లలు పుట్టారాండి?
మా అత్తలకు అందరు గుట్టిలు కాని మాకు ఒక్క చిన్నత్త ఉంటది కాదండి మా అత్త ప్రజెంట్ అయితే చదువుకుంటాందండి ఏమిటెకు హైదరాబాద్ లో చదువుకుంటుందండి
ఆహా
హు చదువుకుంటుంది జాబ్ కు ట్రై చేస్తుందండి ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్ టాండి
కాదండి మరి మీ చిన్నత్త కొడుకు నువు చేసుకోవాలని మీకు లేకుండేనా అండి
ఆ మా చిన్నత్త కొడుకులు నాకు చిన్నోళ్ళు కదా అండి
ఏ ఏదో ఒకటండి వెేజెస్తే అయిపోతుండే కదా
వాళ్ళు నాకంటే చిన్నోళ్ళండి ఎలా చేసుకుంటాండి వాళ్ళు నన్ను పో పోషించాలి నేను వాళ్ళని గాదండి పోషించేది
అట్లాంటరా
నేనేం చేస్కొని అది అయితలేదు కానీ
అవున అంతే అంటారా అండి సరే సరే అండి చపాతీలు చేసారా
చేస్తున్నాండి మీకు మీకు వాళ్ళ జొమాటలా పంపిస్తా అండి
పంపించండి మీ అడ్రస్ చెప్తే నేను మీ మీ అడ్రస్ నాకు వాట్సాప్ లో సెండ్ చేయండి నేను పెట్టుకొని చేసుకుంటాను
ఉ సరే అండి
సరే అండి ఉంటున్నాం బాయ్
ఉ బాయ్ అండి